బాగున్నారా అండి
ఆ బాగున్నమండి మీరు బాగున్నారా
మేము కూడా బాగున్నామండి
ఏం చేస్తున్నరండి
ఏం లేదండి ఇప్పుడు మీతోనే ఫోన్ కాల్ మాట్లాడుతున్నా
అవునా అండి ఓకే ఓకే లంచ్ చేసారా
ఆ చేసామండి
అవునా అండి ఎండలు ఎక్కువ కొడుతున్నాయా అక్కడ మీ దగ్
ఎండలు అయితే త ఫస్ట్ అయితే ఫుల్ ఘోరంగా ఎండలు కొట్టాయండి. దాని తర్వాత వర్షం కూడా పడ్డదండి.
అవునా అండి అంటే మా దగ్గర కూడా అంతే అండి ఇప్పుడు బాగా ఎండ కొడుతుంది ఉ ఒక టూ డేస్ బ్యాక్ ఏమో కొంచెం వర్షం పడేలాగుంది చల్లగా అనిపించింది బట్ ఇప్పుడేమో మా త్రం ఎండగొడుతుందండి ఇగ ఒకవేళ మనకు వర్ష్ వర్షాలు పడి కూడా అనుకోకుండా వర్షాలు కొంచెం సేపు పడ్డా కూడా మళ్ళీ మనకు గోరంగా ఉడకపోత
అవునండి మాకు కూడా అంతే
అవున అవును ఇంకా కొన్ని రోజులు అయితే ఏసీ ఆన్ చేయాలి ఇంకా స్టార్ట్ చేయాలే ఊమ్
మండి ఏసీ అయితే ఈ ఉబ్బరానికి సచ్చి పోతున్నామండి
అంటే ఇప్పుడైతే కొంచెం ప్రస్తుతానికి అయితే ఓకే బట్ కొంచెం ఎండలు స్టార్ట్ అయిందంటే మాకు కొంచెం మధ్యరాత్రి కొంచెం చలి చలి పెడుతుందండి అందుకేగా మేము ఏసీ ఆన్ చేయ్యట్లేదు హుమ్ అంటే మీ దగ్గర ఏ పండుగలు బాగా సెలబ్రేట్ చేస్తారండి
మా దగ్గర అయితే బాగా సెలబ్రేట్ చేసేదంటే బోనాలండి
అంటే ఆషాఢమాసం బోనాల
అవునండి
అవునా అంటే ఏ విధంగా చేస్తారండి బోనాలు నాకు కూడా అంత ఐడియా లేదు మా దగ్గర మాత్రం ఓన్లీ శ్రావణ మాసం అట్లా చేస్తాం మేము
ఓహో అంటే మీరు బోనం లోపల బోనాన్ని గట్టమంటరు కదా అండి దాని లోపల ఇప్పుడు టర్మరిక్ రైస్ వేస్తారా లేకపోతే బెల్లం అన్నం వేస్తారా
అంటే కొం ఒక్కొక్కసారి మామూలుగా దేవుడి కాడ లక్ష్మీ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి అయితే ఓన్లీ బెల్లం అన్నమేనండి ఇప్పుడు మనము ఊరి గ్రామ దేవతలు ఉంటారు కదా ఎల్లమ్మ దేవుడు పోచమ్మ దేవుడు అట్లా నాకు మీరు మాట్లాడుతున్నది ఒక బీప్ సౌండ్ వస్తుందండి ఇప్పుడు ఆహా లేదండి ఇంత ముందు ఏదో బీప్
అయితే అయితే ఇంత ముందు మదర్ ఫోన్ చేసింది అందుకనే
అవునా ఆహ్ ఓకే ఓకే అండి అయి తే ఆ ఇప్పుడు గ్రామ దేవతలు ఉంటరు చూసినావా వాళ్ళకు వచ్చి కొంచెం పసుపు అన్నం, బెల్లం అన్నం, అందులో ఒకు ఉల్లిపాయ అట్లా వేసి, ఆ దేవుడికి నైవేద్యం చేస్తాం అనమా ట మా దగ్గరా మీ దగ్గర ఎలా అండి
మా దగ్గర అయితే బెల్లం అన్నమే చేస్తామండి
ఆహా ఓన్లీ బెల్లం అన్నం అంటే అందులో పసుపు అట్లా కలపరా
అహా ఓన్లీ బెల్లమన్నమే అండి
అవునా మ్మ్ హుం అంటే మీ దగ్గర అంటే ఏ విధంగా చేస్తారంటే అంటే ఇప్పుడు కోడినో అట్లా కట్ చేస్తారు కదా, అట్లా మీరు ఏమైనా చేస్తరా అట్లా బోనం చూసినాంక.
అలాంటివి ఏం చేయమండి
అవున
అంట జ డైరెక్ట్ అవి షాప్లో నుంచి కొనుక్కని చేసుకొని తింటామండి కానీ ఇట్లా కోడి వస్తారు కదా అలాంటివి ఏం చేయమండి మేనైతే
మేమైతే ఇప్పుడు మొన్న రీసెంట్ గా సమ్మక జాతర అయింది కదా అప్పుడు మేము ఇంట్లో కోడింగ్ కోస్ మళ్ళీ మాకు శ్రావణ మాసం పోచమ్మ దేవుడి చేస్తాం అండి అప్పుడు కూడా దేవునికి బోనం చేసి కూడా అప్పుడు నల్ల కోడిని ఏదో కోడిని కట్ చేస్తా ఇది మా అనుమతి ఒక్కరుకొక్క విధంగా చేస్తారు కదండి అ అంటే ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కొక్క లాగా చేస్తారు కొంతమంది బోనం తీసుకుని వెళ్తంది రు అని నత్తి మీద పెట్టుకొని మా ఇంట్లో మా మాం పోనం మేము అట్లా తీసుకెళ్ళాం అట్ల బుట్టలో పెట్టుకొని పోతాం లేకపోతే టిఫిన్ బాస్ లో పెట్టుకని పోతాం అట్లా ఒకక్కే
మా నానమ్మ వాళ్ళైతే ఇంట్లోనే ఉంచుతారు ఇప్పుడు
బోనం చేసినాకనా
ఇంకనే ఉంచుతారు కానీ గుడి దగ్గరికి ఏం తీసుకోవరు ఇంటి ఇంట్లో దేవుళ్ళు దేవతలు ఉంటారు కదా వాళ్ళకి పెడతారు అన్నట్టు మే కానీ మేము హైదరాబాద్లో ఉన్నప్పుడుయితే మా మదర్ బోనం తీసుకోయదన్నట్టు
అవునా అండి అంటే నేను చెప్పాను కదా ఒక్కొక్క ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సాంప్రదాయం అట్లుంటది ఇంకా అవి ఈ ఇప్పుడు ఆ ఆషాఢ మాసం రాంగానే హైదరాబాద్ లో లష్కర్ బోనాలు గోల్కొండ బోనాలు ఎల్లమ్ బోనాలని ఎస్తరు మీకు ఐడియా ఉందా అండి ఇప్పుడైనా ఎళ్ళారా అట్ల హైదరాబాద్ కి
ఆ వెళ్ళానండి చానా సార్ల్నే వెళ్ళాను
అవునా అక్కడ మహంకాళి అమ్మవారైనా ఆ పెద్ద ఆ పెద్దమ్మ తల్లి ఈ విన్నారా అండి అది మళ్ళీ అమీర్ పేట్ దగ్గరొచ్చి ఈ ఆ దుర్గా మాత టెంపుల్
కొన్ని మేము వెళ్ళామండి అ
అవునా మేము కూడా వెళ్ళాలండి ఓ చానా రోజు చానా ఏళ్ళ అవుతుంది అసలు పెద్దమ్మ తల్లికి దర్శనం చేసుకోక అసలు వెళ్ళాలండి కుదిరితే ఎండాకాలంలన్నా వెళ్దామని అనుకుంటున్నాం మేము కూడా ఉహు అవును ఇంకా ఇం ఇంకేం పండుగలు బాగా చేస్తరండి
ఇంకా పండగ ఎసేదంటే మా ఊళ్లో బతుకమ్మ అండి
ఉ హు బతుకమ్మనే మస్తు గ్రాండ్ గ చేత్తరా అంటే వినాయక చవి తి అట్లా గ్రాండ్ గా చేయరండి దేవుడిని ఆ
అంటే అంటే హైదరాబాద్లో అంటే అ వన్నీ విగ్రహాలు పెడతారు కానీ ఇక్కడ చాలా తక్కువ అండి విగ్రహాలు పెట్టడం
ఓ మా దగ్గర అయితే చాలా బాగుంటాయిండి తొమ్మిది నవరాత్రులు చేస్తాం నిమజ్జనం చేస్తాం దేవునికి మస్తు గ్రాండ్గాంటే గ్రాండ్ గా చేస్తాం మేమైతే ఇగ మేము మా మా అపార్ట్మెంట్ కింద దేవుని తీసుకొచ్చి పెడతాం నైన్ డేస్ మస్తు అన్నదానం చేసుకుంటాం పూజలు చేసుకుంటాం రోజు నైవేద్యాలు చేస్తాం
ఓహో అంటే మీరే మీరే ప్రతిష్ఠిస్తారా అండి అంటే మీరే మీ ఇంటి ముందట్నా
లేదండి ఇగ అప్పుడు మాది కాలనీ లాగా అనమాట ఇప్పుడు అందరం కలిసి ఒక పెద్ద వినాయకుడి చెందలాగాదీసి ఆ మనిషి కొంచెం అమౌంట్ కలెక్ట్ చేసి ఇగ అట్లా వినాయకుడు ఒకవేళ కొంతమంది ఏమన్నా అనుకున్నన్నారు అనుకో వాళ్ళు కొంతమంది వినాయకున్ని మేమే సపరేట్ తీసుకొచ్చిస్తా త్తమంటారు ఆ అట్లా కాకుండా ఒకసారి కొంతమంది ఒక్కరుక్కొక్క వస్తువులాగా ఇగ అట్లా షేరింగ్ చేసి మంచిగా సెలబ్రేట్ చేసుకో కుంటం మండి మళ్ళీ ఇంకా మేము కుంకుమార్చన చేసి తమో దేవుడికి హోమం చేస్తాము అంటే చానా అంటే చాన బాగా చేస్తాము అండి ఇది ఒక్కటి మళ్ళీ మాకు దీపావళి పండుగ కూడా మంచి పెద్ద
అవునండి మీ మీకు ఒకటి అడగడం మర్చి పోయాను మీరు లడ్డు వేలంపాట ఎస్తరా లేపోతే పంచేస్తరా
లేదండి ఇప్పుడు మా దగ్గర అయితే లడ్డు వేలం పాటు వేయం ఒక్కసారి లాస్ట్ అయిపోయినంక ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసుకొని మనిషి కొంచెం మనిషి కొంచెం ఇంటికి పంపి ఇస్తర్ అదేం వేలం పాట వేద్ అనీ అట్లా ఏమ అనుకోలే గని ఈసారి మేము అనుకు అనుకుంటున్నాం అందరం మాఆంటీ వాళ్ళకి గిట్ల అందరం అనుకుంటున్నాం మీ వేలం పాటు వెేయ్యాలి వేస్తే ఎవరికి వస్తదో చూడాల అన్నట్టుగా ఆలోచిస్తున్నాం బట్ ఇంకా చూడాలే ఉం ఇప్పుడు మనకు ఆ ఆల్రెడీ అన్ని పండగలయిపోయినాయి కదా మళ్ళ మకో శ్రీరామనవమి ఒక్కటి ఉంటది శ్రీరామనవమి తర్వాత తొలి ఏకాదశి నుండి మళ్ళీ పండుగలు స్టార్ట్ అయితాయండి
అవునండి కానీ ఇప్పుడు మనది ఫస్ట్ ఫెస్టివల్ సంక్రాంతి సంక్రాంతి కదా అండి మళ్ళీ ఉగాదిన ఎందుకు అండి న్యూ ఇయర్ అంటారు సంక్రాంతి కూడా అనొచ్చు కదా
ఉగాది ఇప్పుడు సంక్రాంతి అనేది ఏందంటే మనకు పొలం చేతికి వస్తదండి మనము పంటలు వేసినవి అన్ని పొలం ఇంటికి వస్ వాయి కాబట్టి కొత్త బియ్యం వస్తది కొత్త బియ్యం వచ్చినప్పుడు నువ్వుల పులగం జేసి దేవుళ్ళకు సమర్పిస్తారు ఈ ఉగాది అనేది ఏందంటే ఈ నూతన సంవత్సరం అనమాట ఇప్పుడు మనం తెలివక హ్యాపీ న్యూ ఇయరే న్యూ ఇయర్ అనుకుంటాం కదా కుండ మనకు యాక్చువల్ గా ఉగాది ఉగాది పండగ అనేది కొత్త సంవత్సరం ఎందుకంటే ఇప్పుడు మనం పంచాంగాలు అన్ని ఉగాది అప్పుడు చెప్తారు కదండి అట్లా ఎందుకంటే ఇదే మనకు నూతన సంవత్సరం అంటే ఇప్పుడు ఏమన్నా జాగలు కొనడం గాని ఇల్లులు కట్టడం గాని కొత్త కొత్తగా ఏదైనా పని ప్రారంభించినా కూడా ఉగాది పడుగ నాడు చేస్తారనమాట
ఇంకా మా వాళ్ళైతే ఏ ఎలా చెప్పేది అంటే ఇప్పుడు సంక్రాంతి ఏమో ఆంధ్ర ఫెస్టివల్ అని చెప్పేది ఇది ఉగాది ఏమో తెలంగాణ ఫెస్ట్ పట్వలని చెప్పేది
ఉంటాయి గాని ఇప్పుడు మన సంక్రాంతి అనేది కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఉగాది పం డుగ కూడా ఇప్పుడు ఏపీ వాళ్ళ సైడ్ల అయినా తెలంగాణ వాళ్ళ సైడ్ల అయినా అన్ని చేసుకుంటారు అనమాట ఇంకా మీకు తెలవాలంటే ఇప్పుడు చెన్నై తమిళనాడు ఉంటాయి చూసారా వాళ్ళకు ఇది న్యూ ఇయర్ న్మాట అక్కడ మనము ఏమో ఆ వాళ్ళ ఈ రోజు నిన్న అనేది వాళ్ళకి కొత్త సంవత్సరం అనమాట అక్కడ అనేసి అక్కడ కూడా వాళ్ళు బోనాలు చేసుకుంటరు పొంగలు వండుకుంటరు ఏ రకరకాలు ఓ ఒక ఊరిని ఒక్కొక్క సాంప్రదాయంలా ఉంటది కదండి అట్లుంటదన్నమాట ఒక్కొక్క సాంప్రదాయం అట్లు ఉండే వారికి ఎవరి ఆచారాలు వాళ్ళయి కదా
ఇంకా ఆంధ్ర వాళ్ళంటే బోనాలు చేసుకోరంట నిజమేనా అండి
ఆ ఉంటాయి అండి వాళ్ళ కూడా మనకి ఏ విధంగా జాతరలు ఉంటాయో వాళ్ళకు కూడా గంగమ్మ జాతర అని తిరుపతమ్మ జాతర అని ఉంటాయి బట్ వాళ్ళకు నాకు తెలిసిన నైవేద్యం లాగా పెడతారు అనుకుంటా అండి అట్లా చూడాలి ఆ ఇప్పుడు వాళ్ళు కూడా మన లెక్కనే చేస్తార అనుకుంటా ఆ విధంగా కూడా చేస్తారండి ఇంకా చెప్పాలనుకుంటే చనా అంటే చాలనా ఇగా వాళ్ళ వాళ్ళ దానికి మ మనకు మరి మరి పందెం కోడలు కోడిలుంటారుద సరా కదా హలో